హలో ఎడరా
తు బయటున్న
తిన్నావా అన్న ఏం వండినవ్ మరి
రొండు బెండకాయ్య షారు
ఉ
చేసిన వీడు అభిగ అభిగాడు అభిగాడు స్కూల్కు విజయవాడ పోతానని చెప్పి ప్పిండా
అభిగాడు స్కూల్ కు పోలేదా ఆ
విజయ విజయవాడ విజయవాడ ఎగ్జామ్ పోతాండు
ఎందుకు చెప్పలే చెప్ప ప్పలే ఎందుకు
ఉ ఇది ఎటు పోతనవ్ హీల్స్ హిల్సు స్కూల్ అని ఇది సింగిల్ పేరెంట్ ఇది పేరెంట్ లేని వాళ్ళ కన్నా అసలు పెరంట్ లేనోళ్ళ కన్నా సింగల్ పేరంట్ టు ఉన్నలోకన్న అది ఇంటర్నేషనల్ స్కూలు అది ఎంట్రన్స్ ఆ ఆ హా మంది మొత్తం ఫ్రీగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇత్తరు అన్నట్టు
అట్లనా ఆహా ఆహ ఎన్నడు ఎన్నడు ఏ
ఆన్లైన్ లో అప్లై చేసిన అప్లై చేస్తే వాళ్ ఎక్ ఎగ్జామ్ కు ఏ ఏ ఎగ్జామ్ కు పిలిచిరు ఎగ్జామ్ ను ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు
ఇక్కడ పోయి రాయాలి మరి ఎగ్జామ్
విజయవాడ ఆ విజయవాడ ఏదో అరగిపల్లి అరగిపల్లి అట
అడికిపోతె గాని తెలుతది విజయవాడ
ఆ విజయవాడ పోయి ఇరవై ఏడో తారీకు పోయి కృష్ణ ఎక్కి విజయవాడ పోయి ఆడ రూమ్ రూమ్ కూడా తీసుకొని తె తెల తెల్లార్ గట్ల తెల్లార్ గట్ల నాలుగు గంటలకు లే సి ఆ స్కూల్ కాడపోతే ఎమిది గంటలకే ఉండాలట స్కూల్ కాడ మల్ల
అమ్మ బాబోయి ఆ
ఆడుంటే అగొ అది అకపోయి ఎగ్జామ్ రాత్తే మన సర్టిఫికెట్లు అది ఇది అన్న అన్నీ అన్నీ వాళ్ళ డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ కరెక్టా కద అన్నీ చూసుకొని చెక్ చేసుకొని
హ్మ్
ఒకవేళ వీడు వీడు వాటకి మినిమమ్ మినిమం ఒక నాలు ఒక నాలు న్నదా లేదా చూత్తరు కావచ్చు అసలుమో అసలు ఎగ్జామ్ ఉన్నది అనీ ఎగ్జామ్ రేపు పెడ్తారట గాని అసిస్మెంట్ అంటే అసిస్మెంట్ అంటే ఈనికి అసలే అస్ అసలేం వద్దా లేకుండా అసలు ఏమన వత్తదా రాద అని ఇగ చూతారు కావచ్చు నా అన ప్రకారం
అట్లానా ఆ స్కూల్స్ ఎక్కడన్నాయి మరి వాడి సంబంధించిన స్కూల్స్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి
హైదరాబాద్ లో ఉన్నది ఇక్కడ ఉన్నది ఈ విజయవాడలో ఉన్నది ఆ తెలంగాణలో
ఆహా ఓ
వ వ అత్త ఈ మ మొత్తం ఫ్రీ బట్ పట్టల కాంచి చెప్పుల కాంచి పెన్నుళ్ల కాంచి వాళ్ళు ఇస్తారు
వా సూపర్ ఏమ రావాలి రావాలి ఏం
మ ఇంటర్ ఇంటర్మీడియేట్ అయిపోయిాం కాలనే ఇక
మంచిద ఇప్పుడు వాడు సిక్స్ సెవెంతా
అలాకు అడ్మిషను
పర్లేదు ఇప్పుడు వడిప్పుడు పెద్దడు పట్ట ఎంత తారా
అప్లై చేసినా వన్ కూడా అప్లై చేసినా కానీ వన్కి టెన్త్ క్లాస్ అడ్మిషన్ ఇయర్ నైన్త్ క్లాస్ అయితే వన్ కూడా ఇద్దరు
అబ్బా జస్ట్ మిస్ మళ్ళా ఏం గోబ కావాలంటే వాయి
ఏ ఒక సంవత్సరం వేస్ట్ కాదు ఫస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఒకాల వీని కొతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క అడుగుతామా
ఆ అవునవునులే అది కూడా బ
నేనుకొస్త మంచిగా ఉంటుంది కాని
ఉ ఊ టెన్త్ క్లాస్ బుక్సు మొన్న వాడు బా శివ గాడు చెప్పినట్టున్నాడు తీసుకురమ్మ మరి తేకపోయినవరు అని నేను అడిగిన అన్న
మ్
అని అంటే మరి ఎవరిది మోసుకోపోతున్నాం మమ్మీ ఎప్పుడ
ఇరవై ఆరు తారీఖ ఇత్త ఇరవై ఆరు తారీఖు ఇత్తడుతి ఇత్తాంగా అన్న అన్న అన్నాడు బన్నిగాడు
ఆ
ఇంకా ఇచ్చిండ అయితే
ఏ ఉన్నాయి పో ఎంత పోషతం ఉన్నారు పద్నాలుగు మంది ఉన్నారు పొరగాళ్ళు
ఆ మష మ మనశికోక బుక్ ఇచ్చిన
ఆ ఆ డబలు అయితయి రెండు సెట్లు అయితాయి అదే మంచి మంచి బుక్స్ చూసి కొ
ఆహ మీ మీ మీ ఊరోళ్ళు అయి ఖరాబై తే వాడ కూడా వాడరు
మరి అంత జాగ్రత్త మరి తెరు
ఆ వివర బుక్లు వాడతారు ర
హ్మ్ జాగ్రత్త మా ఊరోళ్ళకి లేకపోతే మరి చదివిన పేపర్ తీసినవనుకో పేపర్ నలుగుతాయి
అల్ అంతే చెప్పన
అంతంటే గట్టుడు అది మాఊరి పద్దతి
హ్మ్ ఈ మూడు నాలుగు రోజులకాన్నించి అభిగానెమ్మటే పడుతున్న చదువు సదువు చదువు అని
అయ్యో
అదేదో అంత దూరం పోతే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు నా బస్ ఛార్జీలు అంటే ట్రైన్ ఛార్జీలు అక్కడ ఉండే రూమ్ రూమ్ కయే ఛార్జీలు ఆ తిండి ఇది కానీ మళ్ళ వచ్చుడు ఓ నాలు మూడు నాలుగు నాలుగు వేలు ఐదు వేలనా అయితేయి ఆ మరే అం అయిందు మరి ఎంత ఖర్చు పెట్టుకున్నంత మాత్రనికి ఇ కొంచెం మనం మనం పోతే ఆడ రానీ రాకపోని మనే పట్ అయితే బ పెట్టాలి కదా మన పట్ అయితే పెట్టి ఆ మనం మన పని ఏదో మనం చే అ అయితే నా ఎందుకంటే మన పక్క స్టేట్ కాబట్టి వాళ్ళ అక్కడ ఆ స్కూల్కి ఎవ్వైనా రా ఏ స్టేట్ నునా రావతున్నట్టు వాళ్ళక్కడ కావాలి బాగా ఒకవేళ ఆ ఇ మన పక్క స్టేట్ కాబట్టి టి మనం మనం ఫస్ట్ సెకండ్ అయ ఉంటాం కాబట్టి మనం మన చుట్టుపక్కలలు చెప్తాం కాబట్టి మ కూడా ఎడుదవుతాడని చెప్తారు కాబట్టి వాళు మనకు కొంచెం సీట్ ఇజ్జే ఛాన్స్ ఎక్కుంటది
ఏమో సీటీ జేసాన్స్ ఎక్కుంటందో మళ్ళే పోతే తెలంగాణను వేరు చేశారు అనుకోమున్
ఎహే గట్ల గాదు అట్ల కాదు అట్టని కూడ జజమ్మూ కాశ్మీర్ నుండి హే అ దీనికి దానికి సంబంధం లేదు దీనినికి సంబంధం లేదు దానికి ఏంది వాళ్ళు అస్సలు. పేర్ పేరెంట్స్ లేనొళ్ళు తర్వాతం అ ఆ ఫాదర్ లేనోళ్ళు తర్వా త మదర్ లేనొళ్ళు
మ్మ్ హు అదే అండి అరవై ఐద్ హ్మ్
లేకుంటనే అసలే కళ్లు ఏం ఉంటరో వీళ్ళు ఫెస్
ఒ ఆ ఓకే ఫిజికల్ ఫిజికల్ ఆ అదదే ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్ ఆ ద డెఫ్పెన్ డెంబ్ వాళ్ళు.
పూలు ఆ తొంభై ఎకరాలట తొంభై ఎకరాల్లో ప దాట
ఆహా
తొంభై ఎకరాలల్లో ఉందట వాళ్ళే వాళ్ళ అక్కన వాళ్ళనే పండించి ఆర్గానిక్ ఫుడ్ పెడతారట మళ్ళీ మ్మ్ మల్ల అదే ఆ ఎస్టాబ్లిష్ చేసినా ఆయన డాక్టరు మాలాగ ఏం జ్వరం వచ్చి వచ్చినా నొప్ప వచ్చా వచ్చి నీ కొడుకుని తీసుకోపో ను నీ బిడ్డ తీసుకోపో అని అనారట
ఆహా
వాళ్ళే వాళ్ళే చూస్త వా వాళ్ళే చూస్తారు మనకి ఇలాంటి హాలిడేస్ తప్ప హాలిడేస్ వాళ్ళు తీసుకోవమన్నాడు తప్ప ఇక వాళ్ళు మనం చెప్తారు కాని మనం విజిటింగ్ ఉంటుంది కావచ్చు కానీ రోగం వచ్చింది నొ పచ్చింది వర్కపోరి కొడుకున్నాన్నన్న పోషన్ ఉండదు
అదే అదే అదే వన్ మంత్కిసారి ఉంటదిలే ఏ ఏ హాస్టల్లోనైనా ఉంటది
ఆ మళ్ళ ఎవలైనా మళ్ళ వాళ్ళకి వచ్చి చెప్పేటోళ్ళు వాలంటీర్గా మంచి మంచి ప్రొఫెసర్లు కానీ అంది వర్క్ ఫ్రమ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ ఉంటారు కదా గసండో వచ్చి గసండ వచ్చి చదువు చదువు చెప్తాడు వాలంటీర్గా ఆ మంచి మంచి వాళ్ళు ఏమో ఫస్ట్ అయిత్ మనకి సీట్తు తే మనలో మనం సీతతే త్త బనియానీ
హు మ్
ఇంటర్వ్యూ చేతవ అని అడిగిన
ఆ
అయితే సేయను మావయ్య అన్నాడు నేను కూడా అమ్ముతోని చెప్పిండ్ర మరివగలం వానకి ఇంట్రస్ట్ ఉంటే నేను బీటెక్ చేయాలనుకుంటాను ఇంట్రస్ట్ంటే మనకు వద్దు అన్న వద్ధు కదా అని ఫస్టే మరి ఏంటంటే మమ్మీ కూడా నాతో నట్ట అనేది బీటెక్ ఏం చేయను బీటె దు పాడు వద్ధు అ గుంటి డిగ్రీ జాయిన్ అయ్యి వ వరంగల్ వరంగల్ చేయించ వచ్చు వరంగల్ వరంగల్ ఏమైంది
అదే వరంగల్నే వరంగల్ వామ్మో మైబాద్లేయన
ఏహ ఎక్కడ మ బంద మల ఇ మ ఇదైతే ప్ర్రష్ పలా అట్టే
ఏ చి చి చి చి చిందాలం అమ్మో ఎందుకంటే ఇప్పుడు ఈ బాగానే చేసేది అంట టెక్నీషియన్ వాటికి అట్లా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ అయితే టెక్నీషియన్ అయిపోతుది సర్టిఫికెట్ వస్తది అదిలా ఫస్ట్ ఫస్ట్ సాలరి ఇరవై ఐదు వేల పైన మూపై ముపై వేలచిల్లర ఉంటది కానీ ఎక్స్పీరియన్స్ పెరుగుతాంట యాభై వేల
మరి క మరి మరి డిగ్రీ డిగ్రీ చే చ్చేబాదులు మరి ఈ ఇది చేయించారాదు. మరే
మరి అ అదే అదే అండి. ఒక్క సంవత్సరం ఇక్కడ మాకు మా ఇబ్బంది ఉంది. కాలేజ్లో
మరి ఇంకా మంచి పని అది ఇప్పుడు ఇప్పుడు ఈ పనికిరాని సదువులు రొ రోడ్ ఎమ్మట తిరిగే చదువులు ఈ వంత అస్సలే వద్దు నిజం చెప్తానుగా మనకు ఇది ఇప్పుడు ఓ ఎవరు పాలిటెక్నిక్ చేసే టోళ్ళు లు బీటెక్ చేసే టోళ్ళ ఉంటారు పాలిటెక్నిక్ పాల చేసినడు ఎవడు కాలి ఉండడు బీటెక్ చేసినోడు రోడ్డు ఎమ్మట తిరుగుతాడు ఆ అందుకే చెప్తానా అది అది ఫస్ట్ చేయించు వాారిని చదువుకోవాల ఇంట్రెస్ట్ ఉన ఇది చేసిన తర్వాత డిగ్రీ మహిబాద్ డిగ్రీ కాలేజీ అయినా ఏషీ ఈసి వీడు అది జూసుకుంటా ఇది చూసుకుంట ఎగ్జామ్ రాసొత్తాడు వాని సెట్ అయితది. మంచి మంచి మైండ్ మంచిగా సెట్ అయితది.
అదే అన్న అదే అనే ఆలోచిస్తున్న ఇప్పుడు రెగ్యులర్ కాబట్టి వీనికి స్టైఫైండ్ కూడా ఒత్తదట ఇక్కడనే మాకు దగ్గరనే ఉంటది. కాలేజీ నేను మాట్లా మా ఆ అడిగిన ఒకసారి మావోడు కూడా ఉన్నాడు ఇట్లానే చెత్తే బాగుంటది. కదా సార్ అంటే రెగ్యులర్ కాబట్టి స్టైఫండ్ కూడా ఒత్తది అమ్మ మీ ఫీజ్ కూడా అంతే ఎక్కువ పడదు పదిహేను ఇరా ఇరవై వేలల్ల ఐపోత్ తది అని అన్నాడు. ఇప్పుడు మనకు అవసరం అనుకుంటే వాళ్ళు ప్రాక్టికల్ నేర్చుకోవాలనుంటే బాన్గాడకు రెగ్యుర్గా ఇక్కడికి వోచ్చి ఇడ ప్రాక్టికల్ ఆ ప్రాక్టీగిస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం నేర్చుకోవచ్చు. అడు కంప్యూటర్ అవసరం అనుకుంటె వన్ అవర్ మధ్యాహ్నం ఒక క్లాస్ల లో పోవచ్చు కంప్యూటర్ నేర్చుకోవచ్చు. అదే అట్లా చేయనా అని ఆలోచి
అట్టనేచేయి ఒక సం ఒక సంవత్సరంతోనే ఏం కాదు. ఒక సంవత్సరంతోనే ఏం కాదు వాళ్ళు డిగ్రీ చెత్తే సపోజ్ ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యిండు అనుకో ఒక సంవత్స రాగుడుగా మా మాట అ ఆ ఓక్క ఒక సంవత్సరం ఇట్లా ఇ ఇట్లా కంప్లీట్ చేసుకుంటామయే మంచిగా
అదే అన్నయ్య అదే ఆలోచిస్తాన్న ఇట్లయితే ఇప్పుడు వీడికి సర్టిఫికెట్ వోస్త స్తే చాలు ఎక్కనో దిక్కున వీనికి ఖచ్చితంగా ఇప్పుడు నెట్రోప్లేస్ కంపెనీలు చ్చితంగా ఉంటది.
బాను బానే ఏం చదివింది ఏం చదివింది దానికిూ సూని చేసుకుంటాని మంచి మంచిగా ఆటో ఇటో కష్టపడతాన్ది ఇ మెయిన్గ మెయిన్ డైరెక్ట్ స సర్ఫికేట్ వచ్చిన వాళ్ళు సర్టిఫికెట్ వచ్చిన వాళ్ళు